హలో తె
నమస్తే అండి ఏం చేస్తున్నారండి
మేము ఇప్పుడే భోంచం చేసామండి
ఏం కూర తిన్నారండి ఈరోజు
మేము ఈరోజు పప్పు నూను ఫిష్ ఫ్రై చేసుకున్నామండి
అవునండి తినడానికి రెండు కూడా చాలా చాలా ఆనందంగా ఉంటాయి మాది ఈ రోజు దోసకాయ కర్రీ అండి
ఆ దేన్స్ ఏం కూర చాచ గొప్పగా ఉంటుంది కదండీ
కానీ నాకు చాలా ఇష్టం అండి పుల్ల పుల్లగా ఉంటుని దాంట్లో ఎండు చాపలు ఏసుకుంటే ఇంకా బాగుంది మీరు తింటారండి
ఎండు చాపలు ఎండు ముక్కలు ఎసుకొని తింటాము
అవునా అండి ఇది అయితే చాలా బాగుంటుందండి తినడానికి కూడా నాకు ఇష్టం కానీ కానీ మేము ఇవి సమక్క సారలమ్మ కాలాలు పాటిస్తామండి అందువల్ల మేము నిలుస్తునట్లు తెలిదు ఈ రోజుంతా మీకు ఎలా జరిగిందో మీరు మాతో పంచుకోగలరా మీ రోజువారి ఏలు
ఈ రోజు మేము షాపింగ్ కని వెళ్ళాము కానీ అక్కడ షాపింగ్ అనేది బాగా జరగలేదు కొన్ని కారణాల వల్ల మేము షాపింగ్ అనేది సరిగ్గా చేయలేకపోయాము
ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది తరచూ మీరు ఎన్నిసార్లు షాపింగ్ చేస్తూ ఉంటారండి
మేము తరచు మంత్కి వచ్చి వన్ టైమే షాపింగ్ చేస్తూ ఉంటాం మీరు మంత్ లో ఎన్నిసార్లు వెళ్తూ ఉంటారు
మేము సిక్స్ మంత్స్కోసారి త్రీ మంత్స్కోసారి అలా వెళ్తూ ఉంటాము మేము షాపింగ్ చాలా తక్కువ చేస్తూ ఉంటామండి మీరు షాపింగ్ లో ఎంత ఖర్చు చేస్త వస్తుూ ఉంటారండి
మేము షాపింగ్ లో వన్ టూ త్రీ థౌజండ్ ఏ ఖర్చు పెడతాము
ఆ మంచి నిర్ణయం అండి అలా ఒక వెయ్య మూడు వేల లోపు నెల నెల అంటే మన తినే సరుకులకి అవి సరిపోతాయి మీరు అలానే ఖర్చు పెడతారా మీ మనీని మీరు ఎలా ఖర్చు చేస్తూ ఉంటారు
వచ్చి వన్ ూ త్రీ ౌజండ్ మాత్రమే ఖర్చు చేస్తూ ఉంటాము దాని వల్ల మనీ సేవ్ అవుతుంది ఇతర ఇతర అవసరాలు కూడారుతూ ఉంటాయి మీరు ఎలా
ఏవేమి అంటే ఏవేవి ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు
మే మేము షాపింగ్ లో ఎక్కువగా డ్రెస్సెస్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ స్టోరేజ్ స్టోర్ ఐటమ్స్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం
అవును అండి మీరు షాపింగ్ లో ఈ మధ్యన ఏమన్న గోల్డ్ సిల్వర్ రేట్లు పెరిగినాయి కదా మీ మీ అభిప్రాయం ఏ ఏమంటారు అలా పెరగడం వల్ల ప్రజల్లో మీరు చూస్తున్న మార్పులు ఏమన్న ఉన్నా మీరు గమనించారా
మానసికంగా కూడా చాలా ఒత్తి ఒత్తిడి అనేది జరుగుతుంది మధ్య తరగతి వారు దాన్ని కొనలేకపోవడం వల్ల వారు మనము కొనలేకపోతున్నాము అని అనుకుంటారు కానీ కొంతమంది అవి పెట్టట్లేదని కూడా చాలా బాధపడుతూ ఉంటారు
ఆశపడే వాళ్ళు ఆశపడుతూనే ఉంటారు కాని తల్లిదండ్రులకు ఆ బాధ ఉం ఉంటుంది కానీ అవన్నీ పట్టించుకుంటే ఈ సమాజం సమాజం లో మనం బతక లేము కాబట్టి మనకున్న దాంట్లో నే మనం ఎలా సర్దుకుంటున్నామో మన పిల్లలకు కూడా మనం అనుమతి నేర్పించుకుంటు పెంచుతు పెంచితే మనకి ముందు తరాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది
ఇంకా ముందు ముందు తరాలకి అవి కొనడానికి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఏమో.
అవునండి నేటి తరంలో అలానే ఉన్నాయి. ప్రతి రేట్లు కానీ చూస్తూ ఉంటే అంటే మన అమ్మమ్మల కాలం నాటికి మనం కొంచెం, అమ్మల కాలానికి మారుకుంటూ వచ్చింది అలానే మన అమ్మల కాలం. నుంచి మనకు మారుకుంటూ వచ్చింది. అలాగే రేపొద్దున్న కూడా మన పిల్లలు మన ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళ తరం కూడా మారుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు దీన్ని గమనించారా మీరేమనుకుంటు
నేను అదే అనుకుంటున్నాను. వారికి రూపాయి రెండు రూపాయలు అంటే అప్పుడు ట్లో వంద రూప రూపాయలతో సమానము అలాంటిది ఇప్పుడూ రూప రూపాయి, రెండు రూపాయలు అంటే, పైసులు పావుల బిల్లలు ఇప్పుడు మనం ఎలా చూస్తామో అలా చూస్తున్నాము.
ఆ అవునండి మీరు రోజు అంటే ఇది వరకు కాలంలో చాలా తక్కువగా అంటే రూపాయికి నాలుగు చాక్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు రూపాయికి చాక్లెట్ ట్ట లేకుండా పోయింది వచ్చే తరంలో అంటే ఇప్పుడు మనం తౌసండ్ రూపీస్ చాక్లెట్ కూడా మనం చూస్తున్నాం. అంటే రూపాయి రోజు రోజుకి తగ్గుతూ ఉంది. దీనిపైన మీరు ఏ మణి అనుకుంటున్నారు.
రూపాయి వ్యాల్యూ తగ్గుతూ ఉంది. పది రూపాయలు, వంద రూపాయలు వ్యాల్యూలు పెరుగుతూ ఉన్నాయి. వాటిల మీద జీఎస్టీ లు అని నిత్య అవసరాలు మీద ఇంకా రేట్ల అనేవి పెంచేస్తూ పున్నయ్య ఉన్నాడు.
నేటి సమాజంలో మనకి డబ్బు ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా అయిపోవడానికి కూడా కారణం ఇది అవ్వచ్చు. ఇదివరకు కాలంలో చదువు చదువులకి చాలాగా తక్కువగా ఖర్చు పెట్టేవారు వాళు వచ్చ వచ్చ డబ్బుల్ని వాళ్ళు చేసే పనుల వల్ల వచ్చే డబ్బుల్ని బంగారం మీద కొనుక్కునేవారు. కానీ ఈ తరంలో ఇంటర్ చదవాలన్నా, టెన్త్ చదవాలన్నా సంవత్సరానికి మూడు లక్షలు, నాలుగు లక్షలు సెమిస్టర్స్ కి అవుతున్నాయి కాబట్టి వాళ్ళు సంపాదించిన తీసుకువెళ్ళి దాన్ని స్కూల్లో పెడుతున్నారు. కాబట్టి గోల్డ్ కొనలేకపోవడం కూడా నేను అభిప్రాయపడు ఉ అే
అందువల్లే వారికి ఇంట్లో నిత్యావసరం జరగకపోవడం వల్లే దొంగతనం అని, హత్యలనే చేస్తూ ఉన్నారు.
ఈ కాలంలో బంగారం వేసుకుని బయటకి వెళ్ళిన సరే దొంగలు దాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా రేట్ పెరగడం వల్ల బంగారు బెడద కూడా చాలా ఎక్కువయింది. రీసెంట్గా నేను ఒక న్యూస్ చే ను ఒక అమ్మాయి లిఫ్ట్ ఎక్తే దాంట్లో పాటు ఇంక అబ్బాయి ఎక్కి, ఆ అమ్మాయి మెళ్ళో మంగలి సూత్రం అన్న తాడు తెంపుకుని లిఫ్ట్ దిగి వెళ్ళిపోయాడు మోసలాగాయాడు పరిగెట్టలేకపోయింది అబ్బయి వెళ్ళిపోయాడు. అలాంటివి కూడా రేట్లు పెరగడం వల్ల జరుగుతున్నాయి మనం గమనించవచ్చు. మీరేమన్నా చూసారా రే రీసెంట్ డేస్ లో మీరు ఏమన్నా ఇలాంటివి చూసారా
డైలీ ఎవరైనా మహిళలు, ముసలి వారు ఒంటరిగా వెళ్ళేటప్పుడు ఎదురుగుండా వచ్చి వారి మెడలోని బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు.
ఇది కూడా ఒకందకు బంగారం జిఎస్టి బాగా పెరుగుపోయింది. ప్రతి దాని మీద జీఎస్టి తిన్న చాక్లెట్ మీద కూడా జీఎస్టి
అన్నిట్లి మీద రేట్లు అన్ని పెరిగిపోవడం వల్ల నిత్యం సంవత్సరాలు కూడా గడుపుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు.
అవును అది మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా ఇబ్బందికరము. ఉన్న వాళ్ళకి వాళ్ళు వంద రూపాయలు, వెయ్యి రూపాయలులను పెడతారు. కానీ మధ్య తరగతికి, లేనివాళ్ళకి వచ్చే వాటికి జిఎస్టి అనేది అదనంగా ప్రజల మీద పడుతుంది. దీనిపైన మేము ఉంటామఅంట
అది దాని వల్ల మ్య ఇ తరగతి వారు ఏమవుతున్నారంటే వారి యొక్క చిన్న చిన్న ఆశలు గాని ఏమైన్నా కోరికలు ఉంటే వాటిలన్నిటిని పక్కన పెట్టుకుని ఇంకా కష్టపడవలసి వస్తుంది. రోజు గడపడం కోసం
అవునండి మీరు అంటే నేటి సమాజంలో విద్య అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కలో చదువుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. చదువుకుంటున్నారు మంచి ఉద్యోగాలు కొంతమంది చేస్తున్నారు. ఇటిక అయితే నేటి కాలంలో ఎలా ప్రభావం చూపిస్తుందని మీరు భావిస్తున్నారా మాతో పంచుకోగలరా.
విద్య అనేది చాలా ఉపయోగపడుతుంది, ఒకానొక రోజుల్లో విద్య వారికి ఏమీ లేనప్పుడు ఏమేమి జాబ్స్ చేసి మనీ సంపాదించడం కానీ, లేకపోతే ఏమైనా లావాదేవీ విషయల్లో కానీ వారికి చాలా తోడుగా ఉం టుంది
అయితే సమాజంలో చాలా తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరికి దాని జ్ఞానపరంగా కాని అంటే విద్యను కొంతమంది కోల్పోతున్నప్పటికి కూడా, దాన్ని సరిచేసుకుని మళ్ళీ విద్యలో ముందుకు వెళ్ళడం వల్ల మంచిగా వంద భవిష్యత్ వక్తిని మార్చుకునే శక్తి మనకి విద్య ఆ దర్ చేస్తుంది, అని నేను భావిస్తున్నాను నేటి కాలంలో విద్య అందరికీ ఉన్న ఇప్పటికి తగిన జాబులు లే లేకుండా పోయి చాలా మంది వాళ్ళకు తగిన ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు మీ మీ అభిప్రాయం ఏంటి మాతో పంచుకోగలరా
నాణ్యమైన విద్య అనేది అందరికీ దొరకడం లేదు, ఒకవేళ దొరికినా కానీ దాని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇవి నర్సరీకి వచ్చే ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటారు అవి కాకుండా వాళ్ళకి బుక్స్ అని అవని ఇవని ఎక్కువ పెరిగిపోవడం వల్ల కూడా విద్యకి చాలా డిమాండ్ అనేది పెరిగిపోయింది, ఇప్పుడు అన్నిట్లో మార్కెట్ లో మెడిసిన్ అమ్మినట్టు విద్యని కూడా అమ్ముతున్నారు
దాని వల్ల పేదవాళ్ళు ఇంకా పేదగానే ఉంటున్నారని, తన పిల్లల్ని చదివించుకోవాలని ఆశ ఉన్నప్పటికి, తన ఎక్కని కష్టంతో వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నప్పటికి, తల్లిదండ్రులుగా వాళ్ళు ఏమి దాయలేకపోతున్నప్పటికి సమాజం దాన్ని కొంచెం దృష్టిలోకి తీసుకొని ప్రైవేటు చదు చదువుని కొంచెం తగ్గిస్తూ ఉచిత వైద్యానికి ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల, మెరుగైన విద్య అందటంతో పాటు, ఎంతో మంది భవిష్యత్తులో, ఎంతో మంది జీవితాలు, ఎంతో మంది రాతలు మారే అవకాశం ఉ దీన్ని బట్టి మీరు ఏమన్
ఉచిత విద్యాలయదే అంద్ వతూ ఉంది కానీ, అది న్యాయమైన పద్ధతులు అందడం లేదు, అంటే గవర్నమెంట్ అనేది ఏమవుతుందంటే వారి యొక్క రెగ్యులర్ శాలరీ అనేది వస్తుంది, కాబట్టి వాళ్ళంతగా పట్టించుకోవడం లేదు
మీరు చాలా మంచిగా చెప్తున్నారు మీతో మాట్లాడటం మాకు చాలా ఆనందంగా, మరి ఎన్నో విషయాలు మీతో పంచుకోడానికి మాకు ఇంకా ఆసక్తిగా ఉంది.
మాక్కూడా చాలా ఆష్ త్తిగా ఉంది
మీతో మట్లాడ్డం మాకు పుడు చాలా సంతోషంగా ఉంది
మాకు మీతొ మాట్లాడ్డం మా యొక్క అభిప్రాయాలను మీతొ పెంచుకోవడము మాకు చాలా సంతోషకరంగాను, ఆహ్లాంగాదకరంగాను, ఇంట్రెస్టుగాను ఉంది.
ధన్యవాదము
నేన్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను